హలో ఏం చేత్తాన్లు ఏం లే ఇత్తనా
నథింగ్గ్ ఎళ స్కూల్గా అనా
ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాసిన
ఏమేమి ఎగ్జామ్స్
ఏ అలా ఎలా ఫిజికల్ సైన్స్
ఆ అవునా అది ప్రీ ఫైనల్ ఎగ్జామ్సా లేకపోతే ఎఫేవాన్నా ఎస్సే టు నా
ప్రీ ఫైనల్ ఎగజామ్స్
అవున
నిన్న మాథ్స్
అవునా రేపు
రేపు హాలిడే కదా ట్వంటీ ఎయిత్ కి మళ్ళ బయాలజీ ఎగ్జామ్
రేపు ఏంటి రేపు రేపు ఏంటి
అదేపు శ్రీరామ మీ కాద
ఆహా బద్రచలో మూతవన్నా గదల
రేపు కాదు
మరి ఇ మేం రావచ్చా
త
ఆ
దా అక్క
డోం కాల్ మీ అక్క
హ
తిన్న అన్నాం
తిన్నా నువ్వు తిన్నావా
లే ఇంకా తినాలా
ఏం కర్రీ
మాదే చాలు చారు
తాత ఏం చెస్తాండు
ఏం లేదు
అమ్మా ఎటు పోయింది
తాత అమ్మ అనే ఇవవాడు కద అని చెప్పు అక్క కాడ అమ్మా నా పనికి వేయింది పని కి మీ మమ్మీ వాళ్ళు బాగున్నారా
బాగున్నారు
ఆ ఇక్కడ స్కూల్ పడుతుందట నిజమేనా మీ స్కూల్ కడా పడద అన్నా ఆ స్కూల్ ముంద ఏమో స్కూల్ ఉందట కదా సోషల్ వెల్ఫేర్ ఆ
ఏమో మాకు తెలియదు
తెలువదా
బాగున్నదడదా స్కూల్ లో కోఎడ్యుకేషన్ ఆ లేపోతే ఓన్లీ గర్ల్స ఏనా
తెలియదు అప్ టు సెవెంత్ దాకా ఐతె నేను నిన్న
ఏ ఏంటిది
ఫస్ట్ నుండి సెవెంత్ దాకాయైతే నే నిన్నా
ఆహా ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకా అలా డీసీ సింగ్ ఏస్తావా మరి నువ్వు చెత్తావా అయ్యో
అ
అళ్ళ సార్ వాళ్ళు అంటే మీ ప్రిన్సిపల్ అస్తాడా లేకపోతే వేరే వాళ్ళు వ చెప్తారా
వేరే వాళ్ళు
ఆ ఎవరైనా ఆ స్కూల్ ఓపెన్ చేయనీకి అచ్చల్లా ఎవరైనా
ఇంకా రెడీ కాలేదు అది పూర్తిగా
కాలేదా పేటింగ్స కలర్ వేసిల్లు గదా
అద అన్నేషిడుగానీ వాళ్ళ ఏదో పొత్తాల ఆడ మట్టియొ
మట్టిగతల్లా మరి అలా కాలేజీ లేదట నయ్యా
తెలవదియ
ఏం చేయాలో ఇంకా కాలేజ్ దసేసి ఉన్నది ఒకటె కాలేజ్ కాలేజ్ దసేసి స్కూల్ వెట్టిల్లు అవ్వ
ఊ
గార
మళ్ళా మాకు మా స్కూల్ నుండి ఫిఫ్త్ వాళ్ళును సిక్స్త్ వాళ్ళు ఫోర్త్ వాళ్ళు పోతారట అళ్ళకి పోతారట ఆ
ఆహా అలా డైరెక్టర్ డైరెక్టర్లు ఎవరు మరి తెలుసా మరి నీకు మీ ప్రిన్సిపల్ సార్ కావచ్చు మరి డైరెక్టర్ అలా
తెలియదు వాళ్ళు పోతానని మాట్లాడుకుంటు రు వాళ్ళ ఫ్రెండ్స్ వాలంతా
సార్ వాళ్ళు పంపిస్తాల లేకపోతే వాళ్ళేనా
వాళ్ళు నెక్స్ట్ ఇయర్ పోతారట
అదేరా నెక్స్ట్ ఇయరు ఆ సో ఆ నర్సరి ఎల్ కేజ వాళ్ళు అలా తోలుతారా ఈ సార్ వాళ్ళు అక్కడ పంపిస్తాలా లేకపోతే ఈ పేరెంట్సే వాళ్ళకొలుతా అంటా అలా అంట
పేరెంట్సే వాళ్లాక్దొలుతాంట వాళ్ళు
అవునా
ఊ
అ మరి మీ సార్వా లేవాంట లేరా
ఏమంటారు వాళ్ళు ఏమ అనరు ఎవరిష్టం వాళ్ళది
ఎవరి ఇష్టం వాళ్ళదా
ఊ
ఊహూ
మీరేల్లకువోతారు
అల్లాకే మళ్ళ బిట్స్కి
బిడ్స్కు పోతారా
ఆ
అల్లకి వొర మరి
పో అలా సెవంత తాకన కదా
ఆహా అట్లానా మరి షాపింగ్ చేసిల్ల శ్రీరాంలోనేకి పోవడానికి
చెయ్యలేదు
వయ్యే ఎప్పుడు చేస్తారు
తెల్వదు
గట్ల గట్ల అయితే ఎట్లా ఏమ ఏం జుస అత్తారు మరి ఏవలేవల అ తలు
ఎటు
అదే టూర్ కి టూర్ పానం ప్లాన్ చేసుకుంటాం కద పది రోజుల నుంచి మంచిగా అందరకు
ఆ ఇంకా చెప్పలే చెప్తే మండే రోజు వచ్చినాక పోతమటు
అటువోతారు ఏటోచ్చినంక ఎటువొతారు
అటు భద్రాచలం
భద్రాచల ఏమేం చూసేస్తారు
ఇగ జెప్పాలా
పర్నశాల పాపిక పాపికండల్ ఓతారా బోటెక్కి
ఆ
బోటాక్కి ఓతారా పాపి కొండలాకి
ఎమ్మో తెల్వదు అడు ఓయ్నంక ఇల్తుదిగ
గోదావరి బాగుంటది తెలుసా మసండై పోలేదా
పోలేదు
యినా బాగున్నది తెలిసా పర్ణశాల కూడా మస్తుంటది అంబాశ్రమ అని ఉంటది ఒకటి అక్కడ ఆ ఆ ఆశ్రమం ఆడ ఇంకా మంచి ఉంటది అక్కనాటా ఆ దేవత నైవేద్యం పెడతాంటే అమ్మ సీతమ్మ ఆనుడు తోటి గజ్జల గల్ గల్ గల్లు శబ్దం చేసుకుని వచ్చి ప్రసాదం తినిపోతుంద అట సీతమ్మ
నిజంగా అతధాంటానా అట్ట
ఆ నిజంగా అతుదాట
అంత ఫేకేనా
ఫేక్ ఎందుకురా గ అట్ల ఎట్లుంటందో నిజమే అది అంబాశ్రమాని ఉంటది అక్కడ
ఆహ
బాగుంటది అగొ జూస్తానండు
చూద్దం
ఇంకోకటి పాపికొండలు కూడా బాగుంటాయి
పోయినా వాటు నువ్వు
ఆ పోయినా
బగున్నయ
సూపర్ ఉన్నాయి ఆటు ఇటు కొండలు అటు ఇటు కొండలు మధ్యలో ఆ సా నది
ఉ
ఏక్ దమ్ అంటే అలా బోట్ల ఫుల్లు బోట్లు మళ్ళా చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద పెద్ద బోట్లు ఈడా చిన్న చిన్న బోట్లల్లా ఆ ఇద్దరు ఒకరే అడగ కాని ఇట్లా ఇట్ల ఇట్ల ఎయిల్సా ఎయిల్సా అనుకుండా పోత అల్ పాట పాడు కుంట ఆ లిఫ్ట్ ఏకు ఆ నా తెలుసు లిఫ్ట్ ఏయక్
ఆ
ర్ బాగుంటది తెలుసా గోదావరి సినిమా చూసిన సేమ్ అట్లనే ఉంటది ఉమ్ మీరు పోతే చెప్పండి మరి మాకు కూడా
సరే పోయినాక చెప్తాం
ఎప్పుడు ఎప్పుడు పోతారు మండే రోజ పోడేనా కొత్త డ్రెస్సులు తీసుకున్నారా మరి
ఉన్నాయ్
లేయా అయినా మీరేంది మీరు రిచ్
ఆ మీరు కాదా రిచ్చు
మేము ఎందుకు రిచ్ అవుతాం మీరు రిచ్
మీరు రిచ్చే
అబ్బే మీరే రిచ్చి
ఆ
మీరు మీరు రిచ్ కాబట్టే ఎక్స్ట్రా ఉంటాయి మీ అయితే మళ్ళా షాపింగ్ చేయాలి కాదా
అవి అప్పుడెప్పుడో కొనుక్కున్నాయి బట్టల
ఎప్పుడో కొనుకున్నాయా
మళ్ళీ అవి కొనుకోలే
ఆహ అయితే మండే షాపింగ్ చేసి ట్యూస్డే వెళ్తారా
ఆహా మండే రోజే పోతాము
మండే రోజు పోయి ఎప్పుడొతారు
మళా ట్యూస్డే రోజత్తాం
ట్యూస్డే రోజు వస్తారా సరే సరే మరిపోయేటప్పుడు ఫోన్ చెయ్యండి బాయ్
బాయ్